హ ఎనప్పడుతున్నా హలో అమ్మమ్మ నేన బయట ఉన్నా అమ్మమ్మ
ఏం నానా ఏంటి ఆ చెప్పు మేము ఇప్పుడే టిఫిన్ తిన్యాం
ఆ
టిఫిన్ తిన్నాం నెల్లూరులో మా అమ్మ పిట్టది పుట్టినరోజు ఉంది కదా నాన్న
ఆ
పోయి వచ్చినం కదా ఆ రోజు మామ ఫోటోలు పంపిస్తామా అంటంటే నాని కి పంపించుస్తలే బాగా వస్తాయి అని చెప్పి నాను లే నాన్నా
అవునులే ఆ మరి ఏం ఏం టిఫిన్ తిన్నారు పొద్దున
దోశ నాన్న దోశ బొంబాయి చెట్నీ చేసినాది అది
ఆ ఇప్పుడు మధ్యాహ్నంకి ఏమి తింటున్నారు
ఏమో ఆ మునకాయ సాంబార్ చేద్దాంలేమా అన్నంకు మునకాయ సాంబార్ అనింది
మునక్కయ సాంబారా అవునులే
ఆ చెప్పు
ఏం లే అదే నెల్లూరులో ఇప్పుడు మనం బాగా డెక్
అవునాన్న భళ్లేె చేసినాం అయితే ట్వంటీ ఫైవ్ కదా మే ట్వంటీ ఫైవ్ పుట్టినరోజు అప్పుడు పొద్దు నుంచి పెట్టుకున్నాం నాన్న మధ్యాహ్నంగా మూడు గంటలకు అయిపోయింది డెకరేషన్ అంతా
అఓ కుట్టి బడ్త్డే గ్ర్యాండ్గ చేయాలనిలే మా
అవున అన్న ఆ కేకు కేకు ఎంత పెద్ద కేకు తెచ్చినాడని
అఓ కేక్ ఆర్డర్ ఇచ్చొచ్చిన్నాం నేను తాత బోయి ఆర్డర్ ఇచ్చోచ్చు నో
అవు ఆర్డర్ ఇచ్చి వచ్చినారు బాగా అందరు చుట్టాల అంత చాలా మంది వచ్చిరి మళ్ళీ రాత్రికి భోజనాలు అదే టిఫిన్ దోశ
అవులే అంటే ఫస్ట్ అన్నం అనుకోన్నారు కదా భోజనాలు అను
ఆ అనుకుంటే ఇంకా సోమవారం ఎవరు తినారన అన్నింటే అందరికి దోస
ఫస్ట్ బిర్యానీ అనుకొన్యాడు బిర్యానీ వద్ ద్దని ఇంగ ఆ తర్వాత మామూలు అన్నం అనుకున్నారు ఇంగా ఏం రాత్రి ఆ అన్నం తినరని రాత్రి పూట. టిఫెన్ టిఫిన్ అనుకున్నారు మీల్స్ పెడదాం అనుకున్నాడు ఇంగ టిఫిన్ పెట్టినాంలే
పెట్టిన బాగా నింది నా దోశ ఎ న పడుదింగా
వడకర్రీ ఇం ఎందు పెట్టింది వాళ్ళు
వడకర ఇడ్లీ సాంబార్ అ అదా ఏదో డబ్బ బుల్దో ఎంటర్ అన్న
డబుల్ దోశ కాదుద సెట్టు దోశ
చెట్టుదోశ అంట చెట్టుదోశ వాటర్ వాళ్ళే తెచ్చిచ్చినా నాన్న బాగా చేసినాను తెచ్చుకున్నాము అప్పుడు ఇబ్బంది పడినాము అసలుకు పోతా ఉన్నా బం వేసుకొని పోయి తీసుకురావడం ఆ జనానికి కావద్దు నీళ్ళలు వాటర్ తగ్గిపోయి అయిపోయినాయి
ఓ తగే సార్ంగా నీళ దాగ
ఆ అందుకనే బాగాయింది నాన్న చుట్టాలంతా ఉన్నారు
ఓ ఫుల్ చుట్టాలు వచ్చినారు అందరు ఇల్లంత
గలగల గలగల అసలుకి ఎంత బాగా చేస్త నమ
అవును అవును ఆ లేత్త వాళ్ళ బంధువులు ఎప్పుడు పోలాలా మరి మనంపైనార్సినన్నారు
మనం మనం పోయినాక వాళ్ళు పోయిన నాన్న అసలుకు ఎంత బాగున్నిందో అడ పుట్టినరోజు చేసినప్పుడైతే ఎంత అసలుకు ఎంత అంత బా చేసినాము అమ్మమ్మ కూడా వచ్చిందిలే చిన్నమ్మమ్మ
ఆచ్చిన్ల్ అరుణమ్ ఆ మా వరుణాన్నా
వచ్చింది గిఫ్ట్ బాగా వచ్చింది నాన్న కుట్టి కి
అవు గిప్టులు బాగా వచ్చినయిలే ఎవరో ఒకరు అది బండి తెచ్చినారు
ఆ బండి తెచ్చినారు మా అమ్మ పని చేేసే వాళ్ళు అంతా కలిసి బేసి అది ఇది సై సైకిల్ మోటార్ లాగా తీసుకొచ్చినారా గిఫ్టు
సైకిల్ మోటర్ కాదులే అదొక బండి లాగలే
ఏందీ
బండి లాగా వత్తదిలే అది అంటే
ఆ అదే బండిలాగా ఆ నాకు అది బా ఆ కొంచెము వాళ్ళు సో బాగా చేసి సీల్ చేసినారు గదా అందుకని నేను అట్లా అనుకునే అన్నమాట సైకిల్ అనుకున్న ఓపెన్ చేసి చూసినారుగా చూసిన తర్వాత అప్పుడు తెలిస్ తెలిసింది ఇట్టిట్ట తిప్పుకుంటా పోయేది.
అవును అది అది కూడా వేసి సిప్పర్ ఒకరు తెచ్చినారు.
ఆ సిప్పర్ ఒకటి తెచ్చినారు ఒకరు కమ్మలు పెట్టినారు.
డాక్టర్ సెట్టు ఒకటి తెచ్చు
డాక్టర్ సెట్ ఒకటి తెచ్చినారు. పిల్
కిచెన్ ను మనం పెట్టి వంటలు చేసి
అది ఒకటి అంతస్తులు మిద్ద్య కట్టేది లాగా తెచ్చినారు.
ఆ బ్లాక్స్ ఇదే బల్డింగ్ బ్లాక్
బిల్డింగ్ బిల్డింగ్ జ్యాధ తెచ్చినారు అంత బాగా వచ్చినానన్న జనం అంత
ఔ ఫుల్లు జనం వచ్చినారు.
పొద్దున్న అయితే కూడాననా పోలేక ఎంతమంది ఉన్నారండి మళ్ళీ టి టిఫిన్ చేసి అత్త పాపం పొంగలీ
పొంగలి కాదా రోజు బొరుగులు బొరుగులు
ఆ బొరుగుల్ బొరుగుల్ పొంగలి మళ్ళలి బొరుగులు చేసి మళ్ళీ మామ పోయి బజ్జీలు తెచ్చినాడు గదా మిరపబజ్జీలు బొరుగుల ల్లోకి బాగుంటాదని మిరపబజ్జీ తెచ్చినాడు.
అవునులే
అయంత తిని వాళ్ళందరూ చుట్టాలంతా వున్నారు నెల్లూరులో ఉ ఆడవాల్లంతా
హ్మ్ లే మనం కదా ఫస్ట్ వచ్చింది.
ఆ ఫస్ట్ మనమే గద నాన్న వచ్చింది. ఓ సారీ సారీ మర్చిపోనా మనం కారులో వచ్చినాము. మన వాళ్ళ
డెకరేషన్ అయితే ఎంత టైం పట్టిందని అన్నీ అయి బెలూన్లు బెలూన్లు పేదాలకే టైమ్ అంతా అయిపోయింది.
అబ్బా బెలూన్లు ఎంత రేట్ అంటున్నాన్న అబ్బా ఆ బెలూన్లు ఊది చేసి ఆ అది ఒకటి ఒకటి ఇంకోటి కట్టేము చూడు నాన్నా అందర స్టార్లకు ముందు
స్టార్ లు గాదులే అవి హ్యాపీ బర్ దే బ్యానరు
బ్యానరు అది రపు
ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒకటేది తాలు తాడ్లు వస్తుంది
ఆ ఇ ఒకటి చెంికీలు చెంికీలు లాగా ఉండేది
చంకీల్ లాగా ఉండేదేంది ఆ ఇలే బర్త్ డే బెలూన్లే ఊపేట్
అబ్బా ఈ బలి ఉండాయి నన్న చేసింటే డెకరేషన్ ఏం డెకరేషన్ చేసినాంలే ఆ రోజు అంతా కష్టపడ్డాం తీర టైమ్ అయితాందమ్మా ఏంది ఇంగ లేెయ్యండి
అవు తొందర పెట్టి తొందర పెట్టి రెడిీ డెకొరేషన్ చేసినప్పుడు కూడా ఆరిచ్ వచ్చిపేడతాన్నన్నాెడగా
అచ్చి అచ్చి నీ మామ అయితే అబ్బా ఏమర్చినాడులే నాన్న అబ్బా తలకాయన నోచ్చింది నాకల్లయి లేయండి టైం అయిపోయింది వస్తుంటారు జనాలు లేయంండ అని అని నాయన ఒంటలుగాన్నా పెట్టు కో నింటే లేట్ అవు నని అందుకనే బయట నుంచి తెచ్చినాడు మమ
ఆ కేక్ కేక్ కూడా పెద్ద కేక్ క్కు బాగా
అబా అదేం కక ఎనీ ఎన్ని కిలోోళ్ ద కదు తాతా నువ్వే గాదు పోయి్యందది.
నేను తాత మామ కుట్టిబయినా
మళ్ళీ దానికి ఏంద రాసినారు కుట్టికి కింద బర్త్ డేది ఎన్నో సంవత్సరం అని పిల్లలకుహ ఆ అది బల్పులు కూడా భలే ఎలిగినాయనాన్న. పాక్
అవువు ఆ బల్బుద్ ఒకటి ఆ కేక్ మీద బొమ్మ బలే వేసినర్లే
ఎంత రేట్ అన్నాడు నీ తాత నాతో ఎంత పద్జేనిమిది ఎయి పద్జేనిమిది వందల నాన్న నానింది
ఆ పద్దెమిందల్
ఆ
పద్దెమింద వందలు
పద్జేనిమిది వందలు అన్నాడు కేకు తాత పోయి వచ్చినాక
అవును దాని మీీద బొమ్మ కూడా భలేన్నిల్లా
బొమ్మ ఏం ఉనింది నాన్న దాని మీద బొమ్మ అబ్బ
ఉ అంత స్ప్రే కొట్టి ఎ పార్టీ మా పేల్చ
ఆవు హ్మ అయితే బలే ఉన్నాది లేనాన్న బాగా సందడి
అవు సందడి సందడిగా భలే చేసింది.
మళ్ళీ అన్న సత్తుమామ వచ్చిండా సత్తుమామ భార్యా, వాళ్ళంతా వచ్చిందిళ్లే మళ్ళీ సెకండ్ టైమూ.
ఆ
అంతా తినిపోయిన్ తర్వాత్
ఇంటికి రమ్మని పిలిచినారు వాళ్ళు పోవాలను ఉన్నా టైం సరిపోలే మనక్
సైపోలే సరిపోలే నాన్న రాండి రాండ్ డన్నారూ
అవు మళ్ళీ కెమెరా తెచ్చిన్లా ఫోటోలు తీయడానికి.
న్న మామ తెచ్చినామ్
అవు. మామ్మ పోయి తీచ్చినారు గంట తీసుకున్నాం సరిపోలే టైమూ.
అవు మళ్ళీ ఇంగ ఒక గంట తీసుకున్నాం ఫోటోలు బాగా వచ్చినయి ఇంగా అ తే ఇవ్వలేదంట గదా నైనా.
లేదు పెన్ డ్రైవ్ అది ఇచ్చినారంట చిప్పు ఏమంటరదీ ఎస్ సిమ్ సిమ్ కార్డు లాగా వస్తది చూడు ఎస్డి కార్డు. ఎస్డి కార్డు ఇచ్చినారంట ఆ కార్డు లో ఉండయి. ఫొటోల్ డౌన్లోడ్ చేసుకోవాలా.
అవునంట నేనేనా ఊ
వీడియో తీసిన ఇంగ ఎవరిది తీయలే వీడియో.
ఓ హ్యాపీ బర్ డే టు యూ అనీ వీడియో తీస్ ఆ అమ్మ పాట పాడిందీ బాగా.
ఆ
ఊ అవునాన్న.
ఆ మిద్ది పైనా ఓన్ నరు వాళ్ళు చాక్లెట్ ఇచ్చినారు పెద్దదీ.
అవు పెద్ద చాక్లెట్ తె అవును అవును అవును ఉమ్.
న్నారు
ఉమ్ అవు ఇచ్చినారు బ ఓనర్ వాళ్
అవును ఇంగ ఎన్నో గిఫట్ లు వచ్చినాయిలే చానా గిఫ్టులు.
చ్చినాయి లే నాన్న గిఫ్ట్లూ డబ్బులు ఎవ్వరు పెట్లే. ఆ ధర్మలోళ్ళు పెట్నారు. వాళ్ల అమ్మమ్మ వాళ్
అవు ధర్మలమ్మమ్మ వాళ్లకు. మళ్ళ అమ్మ కమ్మలు ఇచ్చింలే కుట్టింకి.
ఆవ్ కమ్మలు ఇచ్చింది.
జమ్మల్ మడుగులో కాదు తెచ్చింది.
ఆ జమ్ముల మడుగులో తెచ్చింది డ్రస్సు కూడా నాన్న అమ్మనే డ్రస్సు.
హుమ్ డ్రెస్ కూడా తెచ్చింది కుట్టికి ఉమ్ ఆ హలో వినపడుతుందా.
ఆ వినపడుతాంది వస్తా వస్తా. అందవా.
ఆహ్ ఇంటికి వస్తా కొంతసేపు ఉండి నేను ఇంతసేపు స్కూల్ లో ఉన్నగదా పొద్దున్న ఏడుకు ఉన్నీంది స్కూల్.
అవునంట అవును చెప్పిందిలేమ్మ.
పది వరకు అన్నారు ఇప్పుడు టైం ఎంతేంది పదిన్నారు అయింది.
ఆహ్ వంట చేయాలనాన్న.
ఇంటికొతి అదే సాంబారా ఇంట్లో. సాంబారు.
మునకాయలు తెచ్చింటే మునక్కయల సాం. సాంబార్ చేసుకొని అన్నం చేసుకుందాంలే అని.
సాంబారు పెరుగు అంటా కదా.
ఉండాది నాన్న పెరుగు సాంబారు. అన్నీ ఉండాయి రసము రసం లేంక సాంబారే. ఇంకా రసము సాంబారే.
రసమేనా పెరుగులేదు.
పెరుగుంది సాంబారున్నది రసం లాగానే ఉంటది బాగు కొంచెం కంది పప్పు ఇచోచ్చా.
ఆ ఇంగేమి ఏమి హింగ్యాతే. పాప తినిందా పూజిత.
తినలే దోస్ తినింది.
దోస్ తినిందా.
దోస పెట్టననా తిని. ట్యాబ్లెట్లు వేసుకుంది పడుకుంది.
ఆహ్ అమ్మా తినిందా.
అమ్మ కూడా తినింది డాడీ కూడా తినిపోయినాడు.
ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళంతా.
అమ్మ పడుకుంది.
పనుకోనుందా.
బియ్యం నానబెట్మానింది నానబెడతలేమ్మా అని.
ఆ డాడీ ఏం చేస్తున్నాడు
డ్యాడీ బయటికి పోయనాడు లేడు
బయటికిపోయినాడా
ఆ బయటికి జం పోయినాడు బండిఎసుకొని పదకొండు గంటలకు ఫోన్ ఏంది ఎన్నడాయ్య కర్చిపులూ కావాలన్నావ్ అంటకదా వైట్ వి
లు లేవు
అని ఆమ్ కర్చిపులు తెస్తాన మంచిగా ఉంటది అని చెప్పి అన్నాడు పోతాందీ పదకొండుకు చేయమన్నాడు ఆ
టిఫిన్ తిన్నావా
తిన్నా నేను దోస తిన్నా దోసతిని టీ తాగిన
ఆ
నియమ్ననంగా
లా అదే ఊరికే ఫోన్ చేసిన్నాది
ఉ సరే అయితే వస్తన్నావా
ఆ సరే అయితే బాయ్ అమ్మమ్మ
బాయ్ నానా
పది నిమిషాలు అయింది